నమ్కరంమండి
హలో
ఆనమస్కారం అండి వినిపిస్తోంది
ఆ నమస్కార అండి
వుఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగ ఉన్నాం మీరేం చేస్తున్నారు
మేమ అంతె అండి ఖాళీగ ఉన్నాము కాకపోతే టైమ్ ఎల ఉపయోగించాలి అని చెప్పి ఆలోచిస్తు చిసునం అండి నేనైతే
ఆ అవునా అండి కానీ ఈ టైం అనేది చాల ఇంపార్టెంట్ కదండి
అవునండి నిజంగనే టైం ఒక్కసారి ముందుకెళ్తే అది వెక్నికి రాలేదండి ఏమైన వెనక్కి తీసుకు కోవచ్చు కానీ టైమ్ ని వెనక్కి తీసుకోలేమండి
అవునండి డబ్బు అయిపోతే మళ్ళీ తీసి మళ్ళీ సంపాదించచ్చు కానీ టైం అయిపోతే తిరిగి సంపాదించలేము
అవునండి ఖచ్చితంగ ఇం మీరు మీ రోజువారి దినచర్య చెప్తార అండి ఒకసారి
నేను ఏం చేస్తానంటే అండి పొద్దున్నే లేచి ఆ వెడి నిల్ తాగుతాను ఎక్ససైజ్ చేస్తాను
అవునండి యోగ కూడ చేస్తారండి మరి మీరయితే
ఆ యోగ కూడ చేస్తానండి
ఉ అంటే మంచిగ మీరు చాల హెల్తీ అనిపి అనుకుంటా అండి
ఆ ఏదో అల అండి అల చేచినము
అవునాండి
ఉ దాని తర్వాత వచ్చేసి
ఉ
ఇంక ఫ్రెష్ అయితాం మండి మొహం కడుకొవడాాలు ఇంక అవన్నీ అయిపోయిన తర్వాత
ఓకే
ఇంక తింటామండి తినిన తర్వాత పనికి వెళ్తాము
ఓకే
ఆ అది ముగించుకొని వచ్చేసరికి నాలుగైతుంది
అవునాండి
ఆ నాలుగైతుందండి మళ్ళీ నాలుగు వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అవ్వడమొ లేకుంటే పడుకోవడము ఏదో ఒక పని ఉంటే చెయ్యడము వెవరులేకుంటే ఎవరన్న బయటకు పిలిస్తే పోవడమొ అల అయితుంది మళ్ళీ వచ్చేసరికి ఒక అదంత్త సరిపోయెకి నైట్ అయితుందండి దాని తర్వాత నై తింటామండి ఇంకా తినేసి ఇంకా ఎందుకో గాని ఫాస్ట్గా నిద్ద్రొచ్చేస్తుందండి ఈ మధ్య
అవునా అండి నిజమ అండి నాకు కూడా అలానే ఉందండి.
ఆ నిద్రపోతాను అంతే అండి రోజు గడిచిపోతా ఉంది ఏం చెయట్లేదు గాని రోజులు మాత్రం గడిచిపోతూ ఉన్నాయి.
అవునండి ఏం చాలా అండి టైం ఒక్కసారి ముందుకి వెళ్ళిపోతే యెనాక్కి రాదు. దాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలిండి మనము.
అవునండి ఊరికే మనం టైం పాస్ చేస్తూ ఉంటే అంతే అండి మనం ఏద కానీ ఒక మంచి పని గాని ఏదైన్నా స్కీల్స్ డెవలప్ చేసుకోవాలండి మనలో
అవునండి ఖచ్చితంగా ఇప్పుడు చాలా ఉన్నాయి ఏఐ అనేది చాలా ముందుకు వెళ్తు తొంది మనం ఎక్కడ పడిపోతామో మనకి ఆ ఏఐ ఇప్పుడు ఉన్నది ఏ జనరేషన్ అండి ఇంకా
ఉ అవునండి ఇప్పుడు మనుషులతో పన్ లేకోకోకుండా అయిపోతుంది మరి
న్లు ఎలా వర్క్ అవుతున్నాయో మనుషులు కూడా అంతే స్పీడ్ గా వర్క్ అవ్వాలండి లేకపోతే
వర్క్ అవాల లేకుంటే అవునండి కానీ మనం చూస్తేనా ఇలా టైం వేస్ట్ చేస్తూ ఉంటేయినా ఆ స్థాయికి మనం చేరాలంటే కష్టం అవుతుందండి.
అవునండి
మీరేం చేస్తారండి రోజువారి దినచర్యలో?
ఏం లేదండి మార్నింగ్ నేను ఒక ఫైకి లెస్తా అండి. ఫైకి లెసి ఒక ఆ ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేస్తా అండి వాకింగ్ చేసిన తర్వాత కొంచెం బాగా మంచిగా ఆ వేడి నీళ్ళు తీసుకుంటా అండి.
మ్
వేడి నీళ్లు తీసుకున్న తర్వాత ఇంకా మరి నేను కూడా యోగా చేస్తా అండి. యోగా వన్ అవర్ చేసేసి తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకుంటాండి రెస్ట్ తీసుకుని తర్వాత ఫ్రెష్ అప్
అవునండి మీరు మెడిటేషన్ చేస్తారా అండి?
లేదండి మెడిటేషన్ ఏం చేయను కాని యోగా చేస్తా అండి. మె డిటేషన్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంటారు కదా.
అవునండి మీరు ఇక్కడ యోగ మీ తప్ప మేడిటేషన్ కూడా కొంచెం చేయండి
అవునండి ఖచ్చితంగా చేస్తా అండి మీరు చేస్తారా అండి మెడిటేషన్?
ఆ నేను రోజు పొద్దున్న, సాయంత్రం చేస్తానండి.
అవునండి మంచిది అలా చెయాలి ఖచ్చితంగా మనకి మెమోరీ పవర్ అనేది పెరుగుతుందండి మెడి టేషన్ చేయడం వల్ల
ఆ అరి స్ట్రెస్ అనేది తగ్గుతుందింత చేసినా ప్రశాంతంగా జీం
అవునండి
తర్వాత ఏం చేస్తారండి మీరు?
తర్వాత ఒక ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటామండి ఫుడ్ ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ అది. కొంచెం ఆ ఒక తినేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగి తింటామండి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఎయిట్ థర్టీకి అ అంత తినేసి తర్వాత ఇంకా ఏమైనా, ఆ కాలేజ్ కలా వెళ్తామండి కాలేజ్ కలా వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ ఆమ్, ఆ కొంచెం వాళ్ళు ఏదో కాలేజ్ లో చెప్తారు అది కొంచెం నేర్చుకొని తర్వాత, రూమ్ కి రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత స్నాక్స్ తీసుకుంటామండి స్నాక్స్ తీసుకు, కున్న తర్వాత ఆ మరి ఇంగాన్, అా అండి రొటీని ఇంకా ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలి కదా అండ అండి మీకు ఏమైనా స్కిల్స్ వచ్చా అండి జవా పైతాన్ ఇలాంటివి.
ఆ అవి నాకుమరి అంతగా రావండి బట్ నేను, నేచ్చుకోవాలండి రోజు ఇలానే అయిపోతుంది. మీకేమైనా వచ్చా అండి స్కిల్స్ ఎలాంటి.
ఏం రావండి బేసిక్స్ కూడా రావు జావా పైథా. త్తన్ ఇలాంటివి అయితే మనకు చాలా ఉపయోగం కదండడిండి ఇప్పుడు,
ఇప్పుడు అందరు అవే తీసుకుంటున్నారు అవే చూస్తున్నారు.
అవునండి ఏమన అంటే సిఎస్సి అంటారు కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఎంత టఫ్ వాళ్ళకి తె, లేదండి ఆ కోడింగ్ చేయడం ఎంత కష్టమ అండి.
అవునండి కోడింగ్ చేయడం చాలా కష్టము.
ఉ ఒక ఎర్రర్ వస్తేనే ఇంత ఇహ.
ఆ ఎర్రని సరి చేయాలంటే కిన మనకి చుక్కాలు కనిపిస్తాయంండి మరి,
నిజమండి.
ఇంత చేసినా గాని కొన్నిసార్లు మనం చూసి రాసినా గాని ఎర్రర్ వస్తుంది. వస్తుందండి ఏం చేయాలో అర్థం అవ్వదు. ఉమ్ చిన్న ఒక్క కొంచెం పోతే చాల అండిఎర్ర, వచ్చేస్తుంది ఇట్లా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే కష్టమయిపోతుంది కదండి.
అవునండి నిజమే,
కానీ మనం రోజు మన పని ఇదే అయిపోతుంది మనం, అవన్నీ నేర్చుకునే అంత టైం లేద అనిపిస్తుంది.
అవునండి ఖచ్చితంగా టైమ్ అనేది కేటాయించుకోవాలండి కనీసం ఒక గంట, కోడింగ్స్ చదవాలండి ఎందుకంటే ఇప్పుడు, ఇప్పుడు ఉన్నది ఏ ఐ జనరేషన్ కాబట్టి కచ్చితంగా వచ్చిండాలండి ఏమన్నా అంటే ఛార్జ. ఇటి ఇలాంటివి అంటారు గాని మనకి వన్స్ ఒకసారి వెళ్ళిన తర్వాత, మినిమం బేసిక్ వచ్చిండాలండి చార్జిపిటి అవంతా అంటే, మరి మీకే వచ్చు అనే కొచ్చిన్స్ చేస్తారంండి.
అవునండి మనకు కొంచెం కూడా ఏమిీ లేకుంట అనా జాబ్ వచ్చినా కాని తీసేస్తారు కదండి.
అవునండి ఖచ్చితంగా, ఇంకా మీక ఏమైనా కోర్స్ సబ్జెక్ట్స్ వచ్చా అండి ఓఎఎస్ ఇలాంటివి.
అవన్నీ మాకు సెమ్స్లో లో కానీ అట్లా పెట్టేదే కాగాని మాకంటూ దాని గురించి ఏం తెలియదండి ఏదో, వట్ సబ్జెక్ట్ ఉందా ఎగ్జామ్ రాసామా అన్నట్టే ఉంది కానీ, అంతకుమించి మేము నేర్చుకున్నట్టు అట్లా ఏం లేదండి కాలేజీ వాళ్ళు కూడా, ఇది నేర్చుకోవాలి అని ఎవరు నేర్పిరు కదండి ఏందో వస్తారు చెప్తారు. ఎగ్జమ్ కి చదువు. కోండి అంటారు అంతేగాని ఇదిట్లా అది ఇట్లా అని ఎవరు చెప్పారు కదండి.
నిజమ అండి ఎవ్వర ఏం చెప్పరు మనం నేర్చుకోవాలి ఎంతో ఇంతో కష్టపడి.
ఆ ఇంటర్ వరకు కానీ లేకుంటే ఆ ఆ ఏజ్ వరకు అయితేగినా దగ్గరుండి చదవండి చదవండి అది చేయండి ఇది చేయండి అని మనల్ని ఫోర్స్ చేసే వాళ్ళుంటారు ఒకసారి ఇంకా ఇట్ ఈ లైఫ్కి వచ్చిన తర్వాత ఎవ్వరు మనల్ని చదువుకో అని కూడా చెప్పరండి
అవునండి
చదివితే చదువుతారు లేకుంటే లేదు మీరే నష్టపోయేది అని ఒకే మాట అనేస్తారండి
అవునండి
ఉమ్మ్ కానీ మనం సమయం కేటాయించుకునేది మన చేతిలోనే ఉంది కానీ కుదరట్లేదు అదండి మంది
అవునండి నిజము ఇంకా అండి మీకు ఓయస్
ఉమ్
ఆ ఏమైనా బేసిక్స్ వచ్చా అండి ఓయస్ ఎన్ఎల్పి ఇట్లాంటివన్నీ ఉంటాయి కదండండి
రి అంత ఏం లేదు ఎన్ఎల్పి అంటే నేషనల్ లాంగ్వేజ్ ప్రాసెసింగే కదండి మీకు దాని మీద ఒక సబ్జెక్ట్ ఉందా అండి
అవునండి మాకు దానిపైన ఓ సబ్జెక్ట్ ఉంటాది
మాకు లేదండి అది
ఉమ్మ్ ఇంకా మీకు ఆర్ఎల్ అనే సబ్జెక్ట్ ఉందా అండి రేయ్ ఎన్ఫోర్స్మెంట్ లర్నింగ్ అని చెప్పేసి
ఆహా లేదండి ఏఐ సబ్జెక్ట్ ఒకటి పెట్టారు కానీ ఇంకా మళ్ళీ ఈ సబ్జెక్ట్స్ ఏమి పెట్టలేదండి
అవునా అండి డీప్ లర్నింగ్ అంటారు ఏదో మిషిన్ లర్నింగ్ అంటారు అవన్నీ అసలు చదవడానికే చాలా కష్టం గా ఉంటాయండి ఏఐ సబ్జెక్ట్స్
అసలు చిన్నప్పుడు ఇవన్నీ ఏం తెలియకోకుండా పెరిగి ఇక్కడికి వచ్చి ఒకేసారి ఇవన్నీ నేర్చుకోండి అంటేనా అసలు ఎలా అండి తీసుకునేకి కూడా అవ్వదు
అవునండి చిన్నప్పుడు ఏదో ఏబిసిడీలు అంటే ఏదో బాగా ఉంటాండండి ఇప్పుడు దానికి అవేదో వేరియబుల్స్ అంటాము స్ట్రింగ్స్ అంటాము ఇంటిజర్స్ అం టము ఏంటండి అసలు
ఆ అవన్నీ వస్తాయి అవన్నీ ఒకే అండి చెప్పడం వరకు దీన్ని ఇదంటారు అని క్వశ్చన్ చెప్తారు వాళ్ళు అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఎట్లొస్తాయో అర్థం కాదండి ఇంకా
అవునండి ఆ లాజిక్ ఉంటదే ఆ లాజిక్ అసలు ఆలోచ
ఆ సరేలే లాజిక్ వాళ్ళు చెప్పినప్పుడు ఒక క్వశ్చన్కి అర్థమైంది అనుకుంటే ఇంకో క్వశ్చన్కి ఇంకొకలా చేస్తారండి
అవునండి ఆ లాజిక్ ఆలోచిచే లోపలే మనకి టైం అయిపో పోతుంది ఆలోచించామంటే సరే అది వస్తుంది అంటే అది కూడా రాదండి మనకి
ఆ టైమ్ లిమిట్ పెట్టి ఆలోచించేలా చేస్తారు అసలు ఎలా అండి ఇలా అంటే కాదు కదా మనం చిన్న ప్పటి నుంచి చదివింది ఏంటి ఇప్పుడు చదువుతుంది ఏంటి
మరి జాబ్ చేసేటప్పుడే అసలు ఇదంతా ఉండదేమో అనిపిస్తదండి
ఆ అవునండి ఆ మనకి గవర్నమెంట్ జాబ్స్ అట్ల అయితే గిన మనం చిన్నప్పటి నుంచి చదివిన దాంట్లోనే పెడతారండి కానీ ఈ జాబ్స్ అసలు మనకు సంబంధం లేనివి వచ్చి తీసుకొని వచ్చి పెడుతన్నారండి
అవునండి
ఉమ్మ్ మనం చిన్నప్పటి నుంచి చదివితేనే గవర్నమెంట్ జాబ్లకి అంత చదవాలి అసలు ఏంటివి ఇవి అనుకుంటాము వీళ్ళు ఇప్పుడిప్పుడు వచ్చి ఇవన్నీ నేర్చుకోవాలంటే ఎలా అండి చిన్నప్పటి నుంచి మనకు కోడింగ్ ఏమన పెడితేనే సార్ నేర్చుకునేది
అదే కదండి ఇప్పుడిప్పుడు కోడింగ్ నేర్చుకోవాలంటే అది ఎన్ని ఏడ్లు చదివినా కూడా కోడింగ్ అనేది అయిపోదు
ఆ ఎలా అండి అసలు కోడింగ్ ఇగఅదంతా నేర్చుకోవడం కదా అది పెద్ద పని అసలు పెద్ద కష్టం కదండి
ఉ అవునండి ఏంటో లేండండి హవీ నేర్చుకునే వాళ్ళకే తెలుస్తుంది మనం టైమ్ ఎలా యుూలైజ్ చేసుకోవాలని పెట్టుకోవాలండి రోజుకి కనీసం ఒక రెండు గంటలన్నా కేటాయి ఇచ్చాలండి ఒక సబ్జెక్ట్ కి
అవునండి లేకకు నింటే అంతే మనము మళ్ళీ మనం ఫ్యూచర్ లో బాధపడాల్సి వస్తుందండి
ఖచ్చితంగా అండి సరే అండి మరి
సరే అండి బాయండి
బాయ్ బాయ్